హు హ్ యాదమ్మా యాడుండవు నేను బాగున్నాన్ తల్లీ నువ్వు బాన్నావా
నేన్ బావున్నానమ్మ ఈ మధ్య్ అదే చాలా రోజులయ్యింది. నీతో మాట్లాడి బిజీగా ఉన్నావ.
చనా చనా బిజీ ఊర్లో లేను ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింటి ఊర్లో లేను బయట పని ఉండి అడువేంటి. మా అమ్మమ్మలూరుకి పోయింటి
మా నాన్న ఎలా ఉన్నారు
బాగున్నారమ్మా ఎట్లా జరుగుతంది మీ చదువులు
అచ్చా బజారు చెప్పన్నామ్మా కాలేజ్ చాలా బాగుంది
కోచింగ కోచింగ్ కోచింగ్ మూడు నెలలు కోచింగ్
ఒక కోచింగ్ కూడా చ చాలా బాగా జరుగుతుంది
ఇంకేం నమ్దానికి ఏం లీవ్ ఇచ్చలేదా
అ
రంజాన్ కే ఎన్ని రోజులు లీవ్
ఇంకా ఏం చెప్పలేదమ్మా చెప్ప బాగా ఫస్ట్ నీకే కాల్ చేసి చెప్తాను
అదే మధ్యలో ఉగాది ఉంది రంజాన్ ఉంది ఎన్ని రోజుల హాలిడేస్ అని
ఏమో అమ్మ ఇంకా ఏం చెప్పలేదు లేంట మనమే తీసుకునేద్దాం ఒక వారం లీవ్ ఏముంది
హుమ్మ్ మీ ఫ్రెండ్స్కి ఇన్విటేషన్ ఇచ్చినవా పండగక్కి
హుమ్ అందరిని క్లాస్ మొత్తాన్ని పిలిచేసినానమ్మ
అహో మ తముడు బాగున్నాడా
నువ్వు కాల్చయలేదు అమ్మ నా తమ్ముడికి
నీకు చేసినాడో లేదు అని నాకు చేస్తానే ఉంటాడు దీినమ్ నువ్వు హాస్టల్లో ఉంవు నీవు చేస్తా ఉండో లేదో అని
నాకు చేశాడమ్మా నిేన్న మాట్లాడాను
ఇంకేమమ్మ విశేషాలు
త హస్తి సకు
హలో
అమ్మ హలో
హ హలో చెప్పమ్మా
అ
చెప్పు బాగుందా ప్రతిరోోజు టైమ్ టేబుల్ పెట్టుకొని చదువుకుంటున్నావా
అవును ఉదయం లేచి ఒక గంట చదువుతున్నాను తర్వాత కాలేజ్కి వెళ్ళి సాయంత్రం వచ్చాక మళ్ళీ చదువు కుంటున్నాను
చాలా బాగుంది ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకో టైం కి తింటున్నావా
తింటున్నానమ్మా హాస్టల్ లో ఫుడ్ కూడా బాగానే ఉంది
ఆమ్ నిజంగా బాగుందా కొన్నిసార్లు పిల్లలు తినకుండా ఉండిపోతారు కదా
లేదమ్మా నేను రెగ్యులర్ గానే తింటున్నాను మీ తెల్సు కదా నాకు ఆకలి ఎక్కువగా వేస్తుందని సో తిని తిని తింటున్నాను
ఆహా అవునా అది నిజమేనా నువ్వు చిన్నప్పటి నుండి బాగా తిన్నవులే
ఎలా ఉన్నారు నాన్న ఎలా ఉన్నారు
హమ్ నాన్న కూడా బాగానే ఉన్నారు ఈ మధ్య పని చాలా ఉంది కానీ నిన్న నీ గురించి అడిగారు
నిజమా ఏమన్నారు
ఎప్పుడు ఇంటికి వస్తుంది అని అడిగారు
ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వస్తాను అమ్మా రెండు వారాలు ఇంట్లోనే ఉంటాను
చాలా బాగుంది నువ్వు వస్తా స్తే ఇంట్లో చాలా సందడి గా ఉంటుంది
నాకు నాకు ఇంటికీ రావాలని చాలా ఉంది నీతో మాట్లాడి కలిసి భోజనం చేయడం మిస్ అవుతున్నానమ్మా
ఉహు మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాము తల్లి
ఏం చేస్తున్నారమ్మా మీరు ఈ మధ్య
ఇంటి పనులు కొంచం ఇగ ఊ చూస్తుండగానే ఉండం మనం ఓ పూలు వచ్చాయి మన గార్డెన్ లో కొత్త పూ పువ్వులు కూడా వచ్చినాయి నువ్వు నాటేసి పోయిన చెట్లు అంతా పువ్వులు వచ్చేసిన్నాయి పక్కల పక్కలోనే ఉంది నువ్వు నాటి
అయితే నిజంగా నేను వచ్చినప్పుడు చూపియాలమ్మ ఇంటి పక్కన గార్డెన్ ఉండేది
ఉ ఊ నువ్వు నాటి పోయినావే అదే మనీ ప్లాంట్ అది నా కంటే పొడువు అయిపోయింది
ఆ అయితే నేను వచ్చి చూడాల్సిందే హాలిడేస్ లో ఫాస్ట్ గా వచ్చేస్తానమ్మా
హు నీకు ఇష్టమైన పూవ్వులు కూడా పూస తిన్నదాయి హు అవును నాకు తెలుసు అందుకే ప్రత్యేకంగా నాటిన ఓ మ్మ్
అవునమ్మా మీరు ఆరోగ్యం జాగర్ త్తగా చూసుకుంటున్నారా
చూసుకుంటున్నాము తల్లి ప్రతి రోజు ఉదయం వాకింగ్ కి వెళ్తున్నాను.
ఓ నాన్న కూడా వస్తున్నార అమ్మా మీతో లేదా మీ ఫ్రెండ్ తో వెళ్తున్నారా
కొన్నిసార్లు వస్తారు కానీ ఎక్కువగా పని వల్ల బిజీగా ఉంటారు
మ్మ్ సరే మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి అమ్మా
మ్మ్ హ్మ్ నువ్వు అలాగే జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువగా రాత్రుళ్ళు లేట్గా మేల్కొని ఉండకూడదు. మ్మ్ హ్మ్ ఏమైనా అవసరం ఉంటే వెంటనే చెప్పు
అమ్మ మీతో మాట్లాడితే నాకు చాలా రిలాక్స్ గా ఉంటుంది
మ్మ్ నాకు కూడా అలాగే ఉంటుంది. సరే ఇప్పుడు చదువు మీద దృష్టి పెట్టు.
హ్మ్ సరే అమ్మా
హ్మ్ అళ్ లేపా లేస్ స్తవా అట్లే ఉండి పోతావా
మ్మ్ ఆ హలో హలో అమ్మ ఫోన్ పెట్టేసావా
లేదు లేదు ఇడే ఉండ లైన్లోనే ఉండ చెప్పు ఇంగా ఫోన్ పెట్టలేదు కదా మ్మ్ హ్మ్
ఇది
హలో ఇంగా పెట్టలేదు చెపు
లేదమ్మా నేను కూడా ఇంకొంచెం మాట్లాడాల అనిపిచ్చి అడుగుతున్నాను పెట్ చేసా రాని
ఆ హ్మ్ బాగుంది ఈ రోజు కాలేజీ లో ఏమి చేశారు.
ఈ రోజు మా క్లాస్ లో ఒక ప్రెజెంటేషన్ ఉండింది. ఎగ్జామ్ జరిగింది నేను కరాటక్ బా ఎస్ప్ెయిన్ చేసాను చాలా ఎంాయ్ చేస సనమ్మ
అబ్బా ఎలా జరిగింది
స్టార్టింగ్ కొంచెం టెన్షన్ వేసింది తర్వాత బాగానే మాట్లాడాను
సాలామ సర స్టేజ్ మీద మాట్లాడడం వాళ్ళు అయితే భవిష్యత్లో చాలవు ఉపయోగపడుతుంది
అవునమ్మా మా టీచర్ కూడా అలానే చెప్పి ప్రశంసించారు
నింగా నాకు చాలా సంతోషంగానే ఉంది
నాకు కూడా చాలా ఆనందంగా అనిపించిందమ్మా స్టేజ్ ఎక్కడం నాకు కూడా ఫస్ట్ టైం కానీ బాగా చెప్పాను
మీ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు కుజితళ
వాళ్ళు అంతా బాగానే ఉన్నారు అమ్మా ఈ రోజు మేమంతా కలిసి క్యాంటీన్ కి వెళ్ళి టీ తాగి స్నాక్స్ అంతా తినేసి వచ్చాం
సరే ఆరోగ్యం జాగరత టైమ్ కితి ను ఏమమ్మా ఊరికొచ్చేటప్పుడు అన్ని చూసుకొని సర్దుకొని బ్యాగ్ తీసుకొని రా మీ చదువుతో పాటు ఇలా రిలాక్స్ కూడా ఇవ్వాలి అవ్వాలి
అవునమ్మా చదువుతో పాటు రిలాక్సేషన్ ఉంటే న చదవగలుగుతాను లేంటే చదవలేనమ్మా అలాగే రిలాక్స్ అవుతాను
నిజమే సరే నువ ర ఏం మనిష ఎలా ఉంది
ఆమె కూడా బాగానే ఉందమ్మా మే ఇద్దరం కలిసి చదువుకుంటూ మా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం
బాగుంది మంచి ఫ్రెండ్స్ ఉంటే చదువు కూడా బాగా జరుగుతుంది
అవున అమ్మ తన్నా చాలా బాగా హెల్ప్ చేస్తుంది మిగిలిన ఫ్రెండ్స్ లాగానే చాలా బాగా కలిసిపోయింది
సరే ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేస్తంది ఎండా ఎమనక్కను ఉందా
వీకెండ్ ఎ ఎక్కువగా చదవాలనుకుంటున్నా కాస్ సేపు నిద్రపోయి కొంతసేపు టైం దొరిగితే లైబ్రరీకి వెళదాం అనుకుంటున్నాన అమ్మా
లైబ్రరీకి వెళ్లడం చాలా మంచి అలవాటు
అవునమ్మా అక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఇంకా నాకు బుక్స్ అంటే కూడా ఇష్టం కాబ నేను బాగా ఎంజాయ్ చేస్తానులైబరీ
హ్మ్ నికి ఇంటి వం టా మిస్ అవుతునారా
ఓ అవునమ్మా చాలా మిస్ అవుతున్నాం ము ముఖ్యంగా చపాతీలు ఇడ్లీలు అంతా బాగా గుర్తొస్తున్నాయమ్మా
ఉంటే నీకు పులుకా కూడా గుర్తు రాలేదా
అ
పులిహోర గుర్తురాలేదా
పులిహోరా ఎ రోజు తిని తిని ఏమో దాని పైన అంత ఆసక్తి పోలేదమ్మా
ఆహా నువ్వు ఇంటికి వచ్చినప్పుడు తప్పు తప్పకుండా చేస్తాను
సరే అమ్మా సరే అయితే ఇంకా నేన్ చదువుకుంటానమ్మ మళ్ళీ రేపు కాల్ చేస్తాను
హ్మ్ హ్మ్ సరే అలాగే చ ఆరోగ్యం జాగ్రత్త హ్మ్ బాయ్ అమ్మ
హ్మ్ బాయ్
బాయ్ అ కట్ కట్ అయిందా కాల్
కట్ కట్ అయిందా కాల్